హలో
ఏం బావున్నారా అక్క?
ఆ బావున్నారా, మీరు బావున్నారా?
హు బావున్నాం. ఏం చేస్తున్నారు?
ఆ ఏం లేదు ఇప్పుడే పని అయిపోయింది. అలా కూర్చున్నా అయిందా మీ పని?
హు అయిపోయింది అక్క పని అయిపోయింది. నేను కూడా అలా కూర్చున్నాను. ఉ పిల్లలు అందరు బావున్నార అక్క ఇంట్లో?
ఆ అందురూ మంచిగానే ఉన్నారు.
హు ఏం వంట చేసారు ఇవాళ?
ఇవాళ దోసకాయ కూర వండాను.
ఉహు దోసకాయ కూరన
ఇప్పుడు మళ్ళీ సాయంత్రం మే వంట చేయాలి ఇంకా వంట ఉంది
ఉహు
ఉ
ఇంగ రేపటి నుంచి పాఠశాలలో అనుకుంటా పిల్లలకి
ఆ అవును రా పాంట ఎల్లుండి ఎండలున్నాయని ఎండలున్నాయని ఒక రెండు రోజులు పొడిగించారు పదిహేనో తారీఖు నుంచి అనన్నారు గవర్నమెంట్
నుంచి పంపిస్తారా మరి
ఆ సోమవారం నుంచి స్టార్ట్ అయితయ్
ఉ నిమిషం మొదలైతయా ఉహు ఇంకేంటక్క విశేషాలు
ఆ ఏం లేదరా ఈ ఫోన్లు యా కొన్ని యాప్స్ గురించి సరిగ్గా తెలిక చాలా మంది ఇట్లా గేమ్స్ అని యాప్ స్ డౌన్లోడ్ చేసుకుంటే చాలామంది డబ్బులు కట్ అయిపోతున్నాయంట
ఉ లింకులు కొట్టినా పోతున్నాయి అక్క డబ్బులు తెలికుండా ఏంటో అని వస్తది కదా మనం కొట్టినా కూడా అవుతున్నాయి అవునక్క ఇవేవి ఈ మధలో చాలా జరుగుతున్నాయ్ మనం ఏదో అనుగొడతాం అవేమో
అదే చాలా మంది డబ్బులు వస్తాయని ఆశపడి అన్ని యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటే ఫోన్ లో ఆ మన డబ్బులే పోతున్నాయ తెలికుండా మన్న అమ్మ అక్క కొడుకుంటే వాడు అలాగే చేసే మొత్తం డబ్బులు కట్ అయిపోయాయిరా
అవునక్క మా పిల్లలు ఒకటే ఫోన్ ఆడు ఉంటారు నాదిసుకొని
ఆ మళ్ళీ ఈ ఫోన్ లో ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ద్వారా రా మెసేజ్లు చాటింగ్లు పిల్లలుందరూ చాలా మందిది అసలు ఇలా ఉందండి బయట అసలు పాడైపోతున్నారు మళ్ళీ ఆ యాప్స్ వల్ల మెయిన్ అసలు టెన్ పదో తరగ తి అయిపోయిన పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఫోన్లు అందులో సీక్రెట్ లాక్స్ అంటా ఒకటే చాటింగులు అసలు బాగా పాడయిపోతున్నారు డ్ మొన్న మా ఊర్లో ఇట్లాగే ఆ గొడవ జరిగింది
ఉ
ఎక్కడో అనుకోని ఇక్కడ అమ్మాయి అబ్బాయి చాటింగ్ చేసుకున్నారు ఆ అనుకొని చాటింగ్ చేసుకొని కలుద్దామనని ఎళ్ళేసరికి వాళ్ళిద్దరు చుట్టాలే ఆ పెద్నాన్న చిన్నాన్న పిల్లలంట చాటింగ్ చేసుకున్నన్ని రోజులు వాళ్ళు ఎవరికేంటంటే లేదు అన్నా చెల్లెల వర్స వాళ్ళది
వామ్మో
ఆ లాస్ట్ కి కలుద్దాంమని కలిసేసరికి ఓ నువ్వా నువ్వా అని అనుకున్నరంట అసలు యాప్ లో అంత ఘోరం ఉంది ఫోన్ లో అసలి
రోజులక్కయి రోజులు మన రోజుల్ల లేవు అమ్
అవును చిన్న పిల్లల తోని చిన్న పిల్లలకా నుంచి కొంచెం తెలిస్తే చాలు ఫోన్ గురించి అంతా అసలు ఒక అంటే నొక్కేస్తా ఉంటారు ఫోన్ని
ఆ మనకే తెలిదుక్క వాళ్ళే ఫోన్ ఇస్తే చాలు యూట్యూబ్ తీసుకుంటారు డూ వీడియోలు కావాల్సినవి పెట్టుకుంట్రు ఏ ఆట్లాడుతూ ఉంట్ర వామ్మో
ఆ మరి చిన్న పిల్లలే ఏమో గేమ్స్ మరి ఆ గేమ్స్ అలవాటు అయిపోతే దానినికి ఎడుగుతాయి అయిపోయి పిచ్చిగా మెంటల్ గా తయారయిపోతున్నారు
ఉ బయట ఆడుకునేదే లేద అక్క బాబు
అవును అసలు చాలా ఘోరం ఉందిరా ఫన్ లో మంచి ఉంది చెడు ఉంది ఆ మే మే మళ అసలే ఫేస్బుక్ ను ఇన్స్టాగ్రామ్ లో చాలా అసలు వామ్మో ఎంత ఘోరం ఉన్నాయో ఆ
అవును అక్క వాటి వల్ల మరి తయారు మా దగ్గర అయితే ఇంకా వెళ్తే బడికెళ్దాం ఇంట్లో ఉండడమా ఈ ఇంట్లో ఉంటే ఆ టీవీ లేకపోతే ఫోన్ ఆ ఒక అబ్బాయి చూసి చూసి రాత్రి నిద్రలో అరుస్తా ఉంటారూ అంతా ఆటలా అవి ఆటలా అరే చంపండ్రా అరేయ్ రండిరా ఇట్లా రా అట్లా రా అని
ఆ అంటే గేమ్స్ అట్లా ఆడి ఆడి నా నిద్ద్రలో కలవిస్తున్నారు
ఆ అంత దాకా తీసుకొస్తాంది అక్క
అమ్మో చాలా డేంజర్ ఇన్స్టాగ్రామ్ద చాలా డేంజర్ అంటా అసలు మరి హై ట్యాప్ ఎందుకు తీసేసే దానికి గవర్నమెంట్ కూడా
లాభం వస్తదిగా అక్క వాళ్ళు వాడే నట్టు ఇక అన్ని ఉమ్ దానికి ఇంతనే ఉంటది అక్క సో అందుకే
ఆ ఇంత ముందు ఇంత ముందు ఫోన్ ఎలా యూజ్ చేశారు ఆ ఫోను మాట్లాడడం కోసం యూజ్ చేసే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చిన్న వాళ్ళు ళ్ పెద్దవాళ్ళు అందరూ ఫోన్ లోనే తలప
ఉహ్ అవును అక్క
ఇక్కడికైనా పెళ్ళిళ్ళ ళ్ళిన ఫంక్షన్ లకి వెళ్ళిన చుట్టాల తోటి కూర్చొ వేరే వాళ్ళతో మాట్లాడేది లేదు ఇంకా ఫోన్ చూసుకుంటే కూర్చోడమే వెళ్ళడం రా డం అంతే చేస్తున్నారు
ఆ మనం మన అప్పుడు పలకరింపులు కాగానీ అవన్నిట్లుండే ఏం లేవు
ఈ పక్క పక్క నుండి కూడా మాట్లాడుకోకుండా ఫోన్లు చేసుకొని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేది వచ్చేసింది ఈ ఫోన్ లో
ఉ ఆ నాకు ఇదురుంగా ఇంటిదురుంగా అయినా పక్కనైనా
ఆ ఇంత అంత దీప్గ్ వెళ్ళిపోతున్నారు జనాలు అ సరే ఉ మది యాప్ ఆనా అవి కొంతమంది బయట జరిగేది నిజము అబద్ధము కూడా తెలియ లేదు రా అసలు చిన్నది జరిగినా అది దాన్ని ఇంకో దాగా క్రియర్ చేయడం ఫోన్లళ్ళా పెట్టేడ
ఆ ఫోటోలు తీయడం వీడియోలు తీయడం ఉ అప్లోడ్ చేసేస్తున్నారు ఎమ్మటే వాళ్ళ కా పడేది లేదు ఏం లేదు ఏదన్నా అయినా
ఆ మళ్ళీ వయసు పిల్లలు ఏమో రీల్స్ లాగా చేయడం రీల్స్ తీసి పెట్టడం ఆ ఒక లోకల్లో చూసి ఒకల్ ఒకళ్రు చూసి అదే పని చేస్తున్నారు గాని అసలు ఫోన్ మీద చూపిచ్చిన ఇంట్రెస్ట్ పిల్లల చదువు మీద అసల్ చూపించలేకపోతున్నారు
ఇక అదొక వ్యసనం లాగా అలవాటు అయిపోయింది అక్క అంతే వాళ్ళకి
ఆ ఆమెయితే స్టార్టింగ్ లో రీల్స్ అని ఫోన్లలో ఆ అసలు ఎవ్వరికి చాటింగ్ చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు కూడా తెలుసుకోకుండా
గమనిస్తూ ఉండాలి అక్కా అవును గమనించకపోతే ఏం లేకవా అమ్మ ఇందకా మీరు చెప్పినట్టే అయిద్దిగా
ఆ ఆ చాలా ఘోరంగా ఉంది అసలు బయటలో ఒక్కొక్కలు చెప్తూ ఉంటే వింటుంటే ఏమో ఉంటయి ఆ ఫోన్ లా అనిపిత్తది
భయంకరంగా ఉన్నాయి అక్క ఈ రోజులు వీళ్ళు
అవును ఉపయోగించుకునే వాళ్ళు మంచిగా ఆ ఫోన్లు మాట్లాడడానికి అవసరమయినప్పుడు ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకుంటే బానే ఉంటది కానీ కానీ అసలు చాలా మంది మా దగ్గర అయితే అసలు పిల్లలు సాయంత్రం అయితే చాలు ఇం ఇంగ ఫోన్లు పట్టుకోవడం బయట కూర్చోవడం ఇంగ ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకోవడమే గాని బయట కూర్చున్న ఒకలికొకరు మాట్లాడేదే లేదు
దూరాలు పెరిగిపోతున్నాయి అక్క అట్లా ఫోన్లు చూసుకోవడం ఎవరి ఇంట్లలో ఆల్లే ఉండడం
కొంతమంది మంచిగనే యూజ్ చేస్ టారు రాని అందులో ఏమన్నా ఉంటే చూసి నేర్చుకోవడం కొంతమంది మన లాంటి ఆడవాళ్ళ వంటలు ఏదన్నా తెలియకపోతే యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నారు
ఉ అవును
అట్లాగా మంచికి ఉపయోగపడితే బానే ఉంటది కానీ చాలా మంది అసలు చాలా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ చాలా ఘోరంగా యూజ్ చేస్తాన్నా
వాటి వల్ల చదువులు పాడైతున్నాయి ఆరోగ్యం ఖరాబ్ అయితు తున్నయ్
అవును పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు చిన్న వాళ్లు అలాగే ఉన్నారు వయసు పిల్లలు అలాగే ఉన్నారు
అవును
ఉ
అవగాహన లేకుండా అయిపోతుంది
అవును అసలు ఈ ఫోను అసలు ఎలా యూజ్ చేస్తున్నారంటే అంత ఘోరంగా ఉంది పిల్లలైతే ఫోన్ చూడ్డానికే ఎక్కువ చూ మగ్గు చూపిస్తు ఊ ఇవ్వకపోతే కింద వాడి ఎవడ అట్లా
బయటికి వెళ్ళి ఆడుకునేది లేదు మరి ఇంట్లో ఇంట్లో ఉండడం అట్లా టీవీలు ఫోన్లు ఆట్లు
ఇక పేరెంట్స్ కూడా బయటికి వెళ్తే పిల్లలకి ఎక్కడ ఏమవుతదో అని ఆలోచించి ఫోన్ లిచ్చి ఇంట్లోనే పెట్టుకుంటున్నారు గాని ఆ ఇంత ముందులాగా మనలాగా చిన్నప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోవటాలు అట్లా ఉందా మన అయితే స్కూల్ కెళ్ళి రాడం ఇగ బయటికి వెళ్ళినం అంటే మళ్ళీ ఎప్పుడో వ
రాత్రి అయ్యేది ఉ ఆడి ఆడి వచ్చేది
టైం కూడా తెలియకుండా అట్లా ఆడుకొని ఆడుకొని ఇంటికి వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు అలా ఉందా అసలు రాటం స్కూల్ నుండి రాడం ఆ స్కూల్ నుంచి రావడం యూనిఫామ్లు కూడా ఇప్పేదే లేదు ఫోన్ న్ కోసం ఎత్తుకో
ఊ అన్ని తీస్తంటే లాకులు చూడ్డం
ఆ
నేర్చేసుకోడం వాళ్ళు
అంత ఘోరంగా ఉంది అసలు ఈ ఫోన్లలో యాప్స్ ఏంటో అయన్నీ అనవసరంగా ఆ అసలు రిలీజ్ చేస్తున్నారు
ముందు ముందు రానున్న రోజులు ఏమైద్దో
అవును అవును చ మనకు తెలియకుండానే ఒక్కక్క సారి ఫోన్ లో ఏదన్నా త నొక్కేసాంనుకో డబ్బుల్ కట్ అయిపోతయ్
తెలియకుండా ఏం నొక్కొద్దంన్ని చెప్పక్క మీ పిల్లలకి పోతున్నాయి డబ్బులు అకౌంట్ లో డబ్బులు ఏమన్నా ఉంటె అయి పోతున్నాయి
అదే అదే చెప్తూనే ఉంట ఆ ఇప్ ఇవ్వను రా చాలా వరకు ఇవ్వకుండా ఉండడానినికె ప్రయత్నం చేస్త కానీ వాళ్ళు ఆగరు కదా అ
ఉ
ఉ
అదే అదే ఇవ్వకుండా దూరంగా పెట్టండి ఇంకా రెండు రోజులు అయితే స్కూల్ల్లోకి వెళ్తారు కాబ
ఇంకా టూ డైస్ అయితే స్కూల్ వెళ్తారుగా ఇగ పోద్దున దాకా స్కూలోనే ఉంటారు మళ్ళీ సాయంత్రం వచ్చి ట్యూషన్ కెళ్తారు
సరే సరే ఓకే మరి సరే అక్క మరి ఉంటాను
ఎవడు వాడు ఎక్కడ చెత్తుంది లే